ఇంతక్ ముందు కాల్ ఓచ్చింది నాకు. కానీ చూపించలే ఎక్కడ ఓచ్చింది అనేసి అసలు.
ఇక్కడ నాక్ గూడా రేటింగ్ రాలేదులే.
ఆ అంటే అది కాల్ వ్యాలిడ్ అవ్వనట్టా.
ఏమో, మామూలుగా ఎట్టఓచ్చిన గాని రేటింగ్ ఓస్తదంట కదా.
అవును నాకు మధ్యానము దయమ్మికి చేస్తున్న బటర్ఫ్లైకిి ఫోను.
ఆ ఎత్తలా.
ఎత్తుత ఉన్న మధ్యలో కట్ అయిపోయింది. రేటింగ్ చూపించలే ఉమ్.
చేయరు, అప్పుడు నీక్ రేటింగ్ చూపిత్. చ్చిందా.
ఆ చూపిత్. చ్చింది. జీరో బడిజ్ రేటింగ్ చూపించింది.
చూపించలా అయితే ఇది వ్యాలిడి లేనట్టుందిలే. ఆ
నాకా ఫోర్టీన్ సిక్సో సెవనో పెండింగ్ ఉన్నాయి నావి దాంట్లో ఫోరో ఫైవో వేస్ట్ అయిపోయినాయ్ కదా
అమ్మో నేను ఇంకా సిక్సే ఒకటి మా మమ్మీ
ఆ
ఆ ఒకటి మా పెద్ద కూతురు
ఆ
ఈరోజు నందు ఒకటి నిన్న నందు ఒక టి నీకు చేసానా మాట్లాడి పెట్టేసానా ఏం రాలేదా అమ్మ్ ఆ అంతే ఇదొచ్చి నందుకు నిన్న ఫస్ట్ టైమ్ చేసి హలో హలో అని అన్నా వినిపిస్తుందా అన్నాను కట్ అయి పెంది అది నిన్న నందుకు రెండు మా మమ్మీకి చేసానా కట్ అయి పిందాఆ అంటే మా మమ్మీ ఎ ఎత్తల రాక ఎత్తల అది కూడా ఇచ్చింది ఇంకోటి మాట్లాడా మమ్మీతో ఆ తర్వాత ఈరోజు నందూ ఆ ఈపిల్ల శ్రవంత్ తి ఆరుమంది ఆరు సరిపోయినాయి నాకు ఉ ఇది వాలెడీ అయినట్లేదు నాకు రేట్ టింగ్ రాలా
ఆ
ఆ ఇలా నీకు ఎంత పడింది టైమింగు
ఎవుర్కి
తెల్స్ నీకు
సిక్స్ ఫిఫ్టీనో సిక్స్ ఫిఫ్టీ నో ఎంతో పడింది సిక్స్ ఫిఫ్టీనో ఎంతో పడింది
కే
ఆ
నేమ్స్ మెన్షన్ చేకు ఓకే
ఆహో
హ్మ్ ఏంలా అందరు మాట్లాడుకుంటున్నారు తెలుసా నేమ్స్ పెట్టి కూడా
అవును కానీ వాళ్ళు మెయిన్ ఇంస్ట్రక్షన్స్ ఇచ్చిన్నారు ఆ మెన్షన్ చెయకండి అసలు దాన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమి మెన్షన్ చెయకండి అన్నారు కానీ వీళ్ళు వినక్కుండాన్నన్ని చె తాన తిన్టున్నారు రుబ్బా ఊ హాయ్ చెప్పు
ఏంది ఏమేసారు ఈరోజు
అది ఈ బీరకాయను శనగబ్యాల్లు వేసి పెద మ సలుకలు చేసిండ్రు బీరకాయను శనగ బ్యాల్లు సంథింగ్ ఎస్తారు చూడు.
తీగూరా
ఏదో కూర మసాలా కూర అంట దాన్ని
అదేలే మసాలా ఆ ఇది వేసి చేస్తారు అల్లం పేస్ట్ వేసి కొంచెం చేస్తారు. అదే కదా ఆ
అదేదో పచ్చడి బాగా అసలు ఎర్ర గుంద పచ్చడి
ఆ
హె అసలు నైట్ టైం పచ్చర్లేదు ఇన్నొ ఒకట ఈ పచ్చడి తప్ప పల్లీల్ పచ్చడదప్ప
ఇది కూడా బాగుంటది కదాదా ఏందిది గొం కూరా గోంగూర చట్నీపప్పు వేసి చేస్తారు చూడు. అప్పుడు నువ్వేం చేయగలసా ఆ మధ్యలో బాక్స్ ఇతుకువ ఈ బాక్స్ లో వయిసుకుా
ఆహ నేను అసలు గోంగురు కూడా సత నేను తెలుసా సరిగ్గా నేను కానీ నేను మెస్త తో తినే మంచి ఫుడ్ నాకు కడుపు నిండా ఆరోజు తిన్న పచ్చడి అంటే పల్లీలు పచ్చడి ఒకటే
పల్లీలు పచ్చడా
ఆ పల్లీలు టొమాటా వేస్ చేస్తా తరుపచ్చడి
ఆ
పచ్చడి ఒకటే నేను కడుపు నిండా ఆరోజు నైట్ టైం ఫుడ్ తిన్నా మొత్తం తిన్నా
దాంట్లోకి ఏమేస్తారు.
అన్నం
చ్ తాలింపు
తాలింపు ఏదోస్త ఏదేస్తరో అ తాలింపు కూడా తిన్నం బీరకాయ దొండకాయ ఏదో ఒకడ ఎత్తరు
ఆహా వేరే కాయే బీరకాయ నాకు నచ్చదు బీరకాయ అంటేనే ఆమడ దూరంగా అల్లిపోతా కని ఏం చేశారు తబ్బు ఉండు ఒక నిమిషం
ఉండను నీకెందుకు ఇంట్లో ఉంటే సిగ్నల్ రాదా అప్పప్పా
చెపు సబ్బు సోరి
నాకేం కాదు నీకే పోయేదు నాకు సంబంధం లే
ఆ
ఆ కాదు నీకు ఇంట్లో నీకు ఇంట్లో ఉండే సిగ్నల్ కాదా
ఎందుకు రాదస్
ఎన్ని సార్లు కాల్ చేస్ సిన తెలుసా ఎయిట్ థర్టీ అప్పుడు అంతా
ఏ మొ తే నేను ఇప్పుడు
బిజీ గా ఉంది అని వచ్చిది నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వచ్చిద్ది ఇంత దార్ రింగ్ేంది ఇంతకుముందు అసలు తకనిది రింగు కాల్ మెసేజ్ చేద్దాం అనుకున్నా
అందులో ఇప్పుడు అన్నం అని తినేసి మా ఇద్దరికి పెట్టిదేమో అనుకున్నా
ఆ
కబర్లు అనుండలేదు కొంచెం కాలింపే ఉంనింది నేను మధ్యాహ్నం వచ్చి పొద్ సాయంత్రం వచ్చి చూస్తే చాలా తాలింపునింది అందుకనేసి మా ఇద్దరికి ఏమో అనుకున్నా ఇప్పుడు అంబోయి ప్లేట్ ఎత్తుకొని అన్నం తింటుంది మీ అన్నకేం లేదు
ఆ ఇప్పుడు మళ్ళీ చేయాల్నా నువ్వు
ఆ అదే మెసేజ్ పెట్ట పెట్టాలనేసి నేను ఆగు సో ఆగు అని చెప్పిన దబ్ పెట్టిన చూస్తాడో చూడడు
ఆహా ఇంకేముండండి రెండే నిమ్
ఒమే ఓమి సెవెన్ నుంచి సెవెన్ థర్టీ లోపల తినేస్తది
ఆ
అలాంటి మనిషి ఇప్పుడు నేను వచ్చినప్పుడు అన్నందా బ్లీడ్డే ఉన్నింది కడగలా
ఆ
నేనేమనుకున్నా తినేసిగాని కడిగి బియ్యం నానబెట్టిందేమోఅని నేను అనుకున్నా
ఆ
ఇది తాలింపు చేస్తాం కదా బండిలో దాంట్లో చాలా కూర నింది ఒక్క రవ్వే ఉంది కూర
ఆ
అప్పుడు ఒక ట్రిప్పు తినేసింది ఇప్పుడు తింటుంది
అయ్యో రెండు సార్లు
ఆ అదేగా చెప్తున్న మా ఇద్దరికేమో అనుకోని నేను సైలెంట్గా ఉన్నా ఇప్పుడు మెసేజ్ చేసాను చూడలే ఏం చేస్తాడు ఏ ముందులో వస్తే ఇంక జొన్న రొట్టనా తట్టేసేస్తే ఇందాకే ఆ అయిపోతే తీసుకొచ్చి తినేద్దామని అన్నాడు ఆకలిగా అనేేసినట్టుంది తీసి కూచి తినేద్దాం అన్నాడు అన్నం అప్పుడే పెట్టి పోయి స్నానం చేసేంద్ చ అన్న వంచుతున్నా నువ్వు ఫోన్ చేసావు ఫోన్ వస్ నేన్ చెప్ చెప్పినాడు
అన్నం ఉంది కదా
అన్నం యాడికి సబ్బు కొంచెం అవి ఎంత మెతుకురాలో తెలుసా
ఆ
నేనన్నా ఒక మెతుకు ఎక్కువ వేసి వండుకుంటా అమే కరెక్ట్ గా ఉండద్ది
అది నువ్వు నువ్వు ఈసారి చెప్పు ఇట్లా జరు ఇట్లా చెయకు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మార్ మార్నింగ్ కూడా ఎట్టో కట్ట తినోచు కదా
పెడతది
ఆ ఇప్పుడు సరే ఆ ఆమె వేసినట్టు వేసుకున్నాం సర ఆ పెట్టు హోళ్ళో పెట్టు బ పాంపా టూ టూఠ ప పె పడా పంపడా తత్ తుడి పం పంపు చు చు చు క త ట అ అ నువ్వే వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు నేనే నాకు లేకున్నా నీతో ఉంటే చాలు ఆ అబ్బబా నీ సలవడికే నీ వదిలేెడుతున్నా పడి పడి తోడ పడి రానా ను్వే మారు ములన్నా విడి పడి నేను వదిలేడతానా ను్వే పప్ప మన్నా
సాంగ్స్ పాడుకుంటున్నా అవు
ఆ
నా మాటలు వినొచ్చాయ నీకు
ఆ హలేదు
నీ పాటలు నాకు ఇవ పడ్త
అంటే ఎవరు ఒకరు మాట్లాడుతా ఉండాల లేకుంటే కట్ అయిపోద్ది
అందుకని
అ
అందుకని
అందుకే ఏదో ఒ సాంగ్ వాడుకుంటున్న పిచ్చిదనాకట్టా
నాయి కూడా ఈయన్ని
అయ్యయ్యో ఇంగద్లే
ఏం కాదుతే నేను అసలు కట్ అయిపోధీ అనుకున్నా ఇప్పుడు
కట్టవదు హోల్లో పెడితే కట్టవదు నాకు కూడా తెలీదు దాయమి బటర్ఫ్లై చెప్పింది హోలో పెట్ట చ్చు బబ్యాక్ పోవచ్చు అనేసి
ఇది హోల్ల్లో పెట్టలేం గదా
ఇది హోల్ళబెట్లము మనకు కాల్ వస్తే లిఫ్ట్ చేయొచ్చు ఆ ఎస్ అళ్ పెట్టిన ్యూటోరియల్ వీ ఉన్నాది ఏదో జూస్ ఉన్నావా ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టిన్నారు చూస్తున్నావా నీ కాలేజ్ అమ్మది కాదులే ఆ హా కాదు నే న్ రేపినిపిసలె నీకు
కాారు
ఏం చెప్
ఎన్ ది
ని ఏదైనా తీసుకొస్తాడ అన్నా అన్న
లేదు లేదు ఇప్పుడేమి ఉంటాయి
ఎంత టైం నైన్ తర్టీ కదా ఏదని టిఫిన్ ఏదో ఒకటి ఉంటుది చుడు ఏదో ఒక బండి పైన
ఉమ్ ఆ
ఏదో ఒకట్టి తెమ్మని చెప్పు ఇంకేం చేస్తావు ఇప్పుడు మళ్ళీ వంట
చేస్తున్నా
స్తున్నావు
ఆ
ఆమె ఉందా ఇప్పుడు మళ్ళీ చేస్తా ఇప్పుడు రైస్ చేస్తున్నాం మళ్ళీ ఇది చేస్తానమ్ అనేసి ఆ ఆ ఇగమర్ని నీ నీకు ఇప్పుడు నీకు ఇప్పుడు తినడానికి ఆ
ఇద్దరికి సరిపోద్ అంత్
ఆహా మరి మరి ఆమట జయకూడదు మరి ఇప్పుడు సడన్గా ఎవరన్నా వస్తారు అ వాళ్ళ పరిస్థితి ఏమి
నేన్ అదే అంట నేనదే అంట
మిగిలిన సద్ద్యనం మార్నింగ్ తినొచ్చనుకో సడన్గా ఎవరన్న వస్తారు అప్పుడు ఏం చేస్తారు అసలు లేదని చెప్పేసిద్దా మొహం పైన కొంచమైనా ఉండల్లా ఇంక సర్లే
టైమ్ అయింది
ఉమ్ బాయ్
ఉమ్ బయ్